వినిపిస్తుందా అండి.
ఆ వినిపిస్తుందండి. గుడ్ మార్నింగ్ అండి.
గుడ్ మార్నింగ్.
బావున్నారా అండి.
హా బావున్నామండి. మీరు?
బాగున్నామండి
ఏం చేస్తా ఉన్నారు
ఏం లేదండి జస్ట్ టీవీ చూస్తున్నాను టిఫిన్ చేసారా
ఆ చేశానండి మీరు
ఉమ్ ఇప్పుడే అయిపోయింది అండి
ఉ ఏం తిన్నారు
నేనా చపాతి ఆకూర ఫ్రై తిన్నానండి మీరు
నేను పూరి ఆలు కర్రీ అండి
హొ
ఉ ఉ అవునండి నేను ఏం లేదండి ఎప్పుడే తినను జస్ట్ కూర్చొని ఉన్నాను
అవునా నిన్న హాలిడే కదా ఏం చేసారు
అ అప్ప హాలిడే హాలిడే ఊరికే హాలిడే వచ్చిందని ఫుల్ వర్క్ కు ఏం హాలిడే లేదు ఆ
బకీ ఎంత
ఏం చేసానా ఉగాది దగ్గరకు వస్త టుంది కదండి సో ఇంట్ల ఆ ఇంలంతా క్లీన్ చేస్తా ఉంటిమి
ఫెస్టివల్ అయిపోయవరకు ఒకే పని అనుకుందాం
ఉ ఉ అవునండి ఫుల్ వర్క్ మీరు
ఏంటండి
డి
నేను హౌస్ క్లీనింగ్ అయిపోయిందండి మాది
ఆ
ఫంక్షన్ ఉండిండే నిన్న వెళ్ళింటిమండి
ఏం ఫంక్షన్ అండి
మా అక్క కొడుకుది నేమింగ్ సెరిమనీ అండి
ఆ ఏం ఏం పెట్టారు మళ్ళీ నేము
నేమా ఏదో పెట్టారండి మర్చిపోయాను
ఆ పర్లేదు లెండి
ఆ చాలా కొంచెం డిఫరెంట్గా ఉండంది
ఉమ్ అవునండి మీకు వడియాలు పెట్టడం తెలుసా
తెలుసండి మా మమ్మీ కూడా పెట్టలా పెట్టాలంట ఉంటుంది కాకపోతే అది మార్నింగే లేవాలి కదా మార్నింగే లేవాలా దాని కోసం ఆలోచిస్తాన్నాను ఇంకా కుదరలేదు
ఆ ఎస్ ఎండాకాలం కదా ఇప్పుడైతేనే పెట్టుకోవచ్చు ఉమ్ ఇప్పుడు పెడితే హా అవునండి ఇప్పుడు పెడితే వన్ ఇయర్ మొత్తం వచ్చేస్తాయి ఇంకా మీరు ఎలా పెడతారండి ఏమైనా ఐడియా ఉందా
అంటే ర టూ టైప్స్ గా పెడతారు కదాండి ఒకటి నార్మల్ గా ఉంటే ఒకటి ఒత్తుతారు
ఆ అవును ఆ అవునండి మేమైతే బియ్యం నన పెట్టి మిక్సీ ఆడిచేసి
అంతెలేండి మేము కూడా ఉమ్ కాంచి ఆ ఎసరు కంచి ఆ అది కొంచెం చల్లగా అంటే గట్టిగా తొందరగా గట్టిగా అవుతుంది అది గట్టిగా అవకముందే పెట్టే స్తారు
ఆ అవునండి బియ్యం పిండి వేసేసి దాంట్లోకి ఇంకా కొంచెం కొంచెం వేసుకొని చీర మీద వేస్తాం
అవునవును మేమంతే
ఆ ఇంక ఒక వన్ డే అట్ల బాగా ఎండబెట్టేసి మళ్ళీ అవి కొంచెం నీళ్ళు చల్ చిలకరిచ్చి తీస్తాం తీసేస్తాం
అవును
అంతేనా అండి మీరు చేసేది
మేము అంతేనండి మా మమ్మీ పెట్టాలంటుంది ఇంకా కుదరలేదు పండ ఫెస్టివల్ ఉది కదా హౌస్ క్లీనింగ్ అవి ఉన్నాయి ఫెస్టివల్ అయిపోయినాక ఏమైనా ట్రై చేయాలి అంతే కదండి నాచురల్ గా
ఆ అవి టేస్ట్ కూడా చానా బాగుంటాయం డి
అవును బయట ఆ మనం తీసుకునే దానికన్నా ఇవి చాలా నాచ్
ఉమ్ ఆ హెల్త్ కూడా మంచిది చానా
ఎక్కువ రోజులు కూడా ఉంటాయి బాగా
ఆ దాదాపు ఉ వన్ ఇయర్ ఉంటాయి వన్ ఇయర్
మీకు మీరు ఒకటే వేసుకుంటారా లేదంటే
ఆ అంటే అండి హా మా అక్క వాళ్ళ కూడా మెయిన్ ఆ మా అక్కకే రాదండి సో అమ్మకే చెప్తుంది
అవునండి మాకు కూడా అంతేనండి మేము వేస్తున్నామని తెలిస్తే మాకు పంపియండి మాకు పంపియండి అంటారు వాటి కష్టమేమో చాలా ఉంటాది
ఆ కష్టం చాలానే ఉంటదండి మార్నింగ్ ఎ లేవాలి పోయ్యి మీద్ దా అది గంట సేపు ఉంటే గానీ అది రాదు
ప్రాసెస్ కూడా చాలా కష్టం అండి కొంచెం మనం ఏమన్నా కొంచెం లేజీగా ఫీల్ అయినా అది గట్ ట్టిగా అయిపోవడము నీళ్ళగా అయిపోవడము ఎట్లనో అట్ల అయిపోతుంది
అయిపోతుంది మంచిగా రాదు మరి చేయడానికి పెట్టడానికి
ఆ
అయినా అవి ఆ జనరేషన్ ఆ అంటే మన అమ్మ వాళ్ళ వరకే ఇంకా మనకి రాదండి
మనకి వచ్చినా మనకు అంత టైం ఉండదండి ప్రజెంట్ అసలు
ఆదే
అన్ అంత రిస్క్ తీసుకోం వెయ్యాలా మరి ఎండబెట్టాల తియ్యాల రిస్క్ కదా ఆ అవునవును
ఓపిక ఉండాలి
ఆ
ఆ మీకీ మీ అక్కవళ్ లేవ్ ఎవరండి ఓకే మీ ఆ ఓకే
ఉమ్ వాళ్ళు టౌన్ లో ఉంటారు వాళ్ళకి ఇట్లా మిద్ మీద అట్ల వేసుకునేకి ఉండదు అపార్ట్మెంట్స్ లో ఉంటారు కదా వాల్
ఆ వునవునండి
వాళ్ళకి ఇట్ల చేసుకుని వేసుకోవడానికి కుదరదు అనమాట
హా అవునండి
అండ్ వారక్ పిల్లలుంటారు
ఉమ్. అంత టైంము ఉండదులేండి ఆ కంఫర్ట్ ఉండదు అంత ప్లేస్. సే ఉండదు టైం అస్సలు ఉండదు.
ఆ
ఆ అవునండి మీ ఊర్లో ఉగాది దగ్గరకు వస్తుంది గదా ఏమన్నా అంటే ఉత్సవాలు అట్లా ఏమైనా చేస్తారా.
ఉస్సవాలు అట్లాంటివన్నీ ఏం లేవండి.
ఆ మీ ఇంట్లో ఉగాది ఎలా చేస్తారండి.
నార్మల్గా అండి అందరు ఎలా జేసుకుంటారు ఉగాది పచ్చడి.
ఉమ్ ఉమ్ ఉమ్. మా ఊర్లో ఐతే. ఆ మా ఊర్లో కొంచెం ప్రత్యేకత ఉందండి ఆ రోజు నుంచే మాకి మా ఊరి దేవత చెన్న. మ తిర్నాలుంది కదా స్టార్ట్ అవుతది మార్నింగే విగ్రహాలన్నిటిని ఊరేగిస్త. స్థారండి మనింగ్ మళ్ళీ అదే విదంగా.
అవునలేండి కొంతమందికి ఉగాది చాలా స్పెషలు.
హా అవునండి ఇంకా ఆ చెట్లుంటాయినా ఊర్లో చెట్లకి. ఇ్యలా ఆ తొక్కుడియ్యల తెలుసా అండి.
అవును తెలుసులేండి ఇట్లా చెట్టు కేసి. ఒకరు లేస్తే ఒక కూర్చుంటారు అలాంటిదే గాదా. ఆ విన్నా విన్నా.
ఆ అది కడతారండి. ఇంకా ఎద్దులు బడ్లు తెలుసా అండి. సాయంత్రం వాటికి బాగా ఆ. ఆ ఏమంటారు బండికి మొత్తం అలంకరించి టెంకాయ పట్టలతో. ఎద్దుల్ని ఊరేగిస్తారండి. పరుగు పందేలాగా.
అవునవును అది మీరు విలేజ్ గదండి అవన్నీ మీ. బాగా తెలుసండి ఈ టౌన్ లో అలాంటివేమ్.
అవున్ ఆ అవునవును.
ఆ ఏమున్నా. ఫెస్టివల్ రోజులు మామూలుగా పూజ చేసుకోవడం. వంట చేస్కొని తినడం. కుదిరితే టెంపుల్ కేళ్ళి రావడం అంతే అవును. ఇలా ఎద్దుల బండిలు ఉయ్యాళ్ళు ఇలాంటి. కానీ ఏం ఉండవ్ ఇక్కడ.
ఆ అవునండి
అందుకే ఫెస్టివల్స్ కి ఎప్పుడైనా విలేజ్ లో ఉంటేనే బాగుంటది.
హ అవునండి. అంటే మీరు విలేజ్ ఎప్పుడు వైబు ఆ. ఆస్వాదించలేదండి అంటే చూడలేదా వెళ్ళలేదా ఎక్కడికి.
ఫెస్టివల్స్ రోజు పోలేదండి ఎందుకంటే ప్రతి ఇంట్లోను పండుగ చేసుకొని ఉంటారు గాద.
ఆ అవునండి.
విలేజ్ లో పండుగ ఆ పండుగ రోజు టెంకాయ కొట్టుకోవాలని అంటారు. ఉడానికి అట్లే. ఇప్పుడు విలేజ్ లో ఫెస్టివల్ ని చూలేదు నార్మల్ గా పోయాము. రెలెటివ్స్ ఇంటికి.
ఓకే ఓకే.
ఆ ఇంకా ఎప్పుడన్నా మా మామ వాళ్ళ ఊర్లో. అమ్మవార్లు అట్లా పర్సల్ అంటారు గాద.
ఆ అవును మీ సైడు పర్స అంటారు మేము ఉ తిరునాలంటామండి
ఇంగ పీర్ల పండగ అంటరు కదా
హ అవునండి అది బాగుంటుంది చాలా
ఆ అలాంటి దానికి చూసోచ్చానండి అంటే అప్పుడు అన్ని ఊర్లోనూ సేమ్ ఒకే ఒకేరోజే జరగవు గదా
ఆ అవునండి
ఆ ఇప్పుడే చూసోచ్చాను
మీ ఊర్లో కూడా జరుగుతుంద అండీ మొహరం
జరుగుతాదండి కాకపోతే ఆ పల్లెలు అయితే బాగా ఒకే చోట చేస్తారు అందరు ఊర్ మొత్తం కలిసి
ఓ మీ ఊర్లో ఒక్కొక్క కాలనీకి ఇ అట్లా చేస్తారు కదండి
అంత ఫీల్ ఉండదు ఫెస్టివల్ ఫీల్ లాగ
దే నీచమే
ఆ విలేజ్ లై లంటెనె అబ చ ఫీలింగ్ బాగుంటదది డిఫరెంట్ ఉంటది
ఆ అందరూ ఊరంతా కలిసి ఒక్కోచోటు ఉన్నట్లు ఆ బంధం బ బంధుత్వాలు ఉ అన్ని బాగుంటయి
ఇగ రిలేటివ్స్ అందరు ఇంటికి వస్
ఇం ఆ ఇంటికొస్తారు ఆ వంటలు పిండి వంట టలన్నీ చేసుకున్
అవునవును నేను కూడా నను ఇన్వైట్ చేసింటే వెళ్ళింటండి మా ఫ్రెండ్స్ మొహరనికి అప్పుడు చూసాను అది డిఫరెన్ట్స్ తెలిసింది టౌన్ లో ఎలా జరుగుతాది అని విలేజ్ లో ఎలా జరుగుతది అని
ఆ అవునండి అక్కడ అదే మొహరం రోజు వేసే డాన్స్ కూడా చాలా బాగుంటుంది తె కదండి అది ఒక ఒక ఫీలు అది వేరే వైబ్ అసలు
అవునవును
ఊ
ఇంకా అగ్నిగుండం పెద్దగా
ఆ అవునండి అది అసలు ఆశ్చర్యం అండి అండి అసలు ఎట్లా చేస్తారన్ దేవుడు చాలా గ్రేట్
అవునా
ఉమ్ మీరు చూసారా అండి అగ్నిగుండంలో అదే వెళ్ళేది అట్లా
ఆ చూసాను చూసానండి
ఊ
ఒకసారి ఎప్పుడో చిన్నగున్నపుడు ఒకసారి నడిచింది అంటే అంత ఎక్కువ ఉన్నప్పుడు ఎవరు నడతలేరు కొంచెం లైట్ అయ్యాక అందరూ దిగితే మంచిదంటారు కదా అట్లా అందరు దిగేటప్పుడు దిగింటిని
మీరు కూడా దిగారా అండి
ఆ అవునండి
అబ్బో అయితే మీరు కూడా గ్రేట్ అండి
చిన్నగున్నప్పుడండి ఇప్పుడు పోమంటే పోలేము
ఆ
అవును మీరు ఎప్పుడు ఎక్స్పీరియన్స్ చేయలేదా
ఆ లేదండి నేను ఎప్పుడు ఎక్స్పీరియన్స్ చేయలేదు మా ఊర్లో ఆ పండగ జరపరండి చూశాను నేను వేరే మా అమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళి చు చూసానంతే ఆహా మా ఊర్లో జరగదండి
సరే ఈ సారి ఎప్పుడన్నా మా ఊర్లో జరిగినప్పుడు పిలుస్తాలెండి ఓకేనా
ఆ తప్పకుండా అండి ఆ ఓకే అండి థ్యాంక్ యూ బాయ్ ఉమ్